హలో హయండి ఏం
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఉన్న
ఉకే ఉన్నారా నేనే ఏం లేదు ఖాళగానే ఉన్నా
ఉ తిన్నార
ఇంకా తినలేదు మధ్యాహ్నం
ఆ ఇంత టైమ్ అయితంది తిన్ లిరా
తిన్లేదు
లేట్గా తింటారా
ఒక్కోసారి మాధ్యాహ్నం తింటె తింట లేకుంటే లేదు
ఎందుకు అట్లా టూ టైమ్స్ ఏ తింటార
అంటే పొద్దుగా లేట్గా తింటే మధ్యాహ్నం ముగ్గుస సదింటే తింట లేకుండా లేదు
హ
ఆప్ప
అ
ఎక్కువ శాతం తింటా మూడు పొంటలే
ఆ
ఎప్పుడు ఒకసారి మధ్యన అట్లా స్కిప్ చేస్
ఉ
కొంచెం జలుబయింది అందుకే
అవును ఇప్పుడు అంతే కదా ఇగ జలుబులు వెదర్ వాటర్ చేంజ్ వల్ల స్కిన్ ఎలర్జీ వే వస్తా అంటది
అదే
ఏం వండిరు మరి పొద్దున వంట
ఈ రోజు కందిపప్పు చార్ చేసిన
వేరు వేరు చేషినవ కలిపేసా
అందులోనే పప్పు దాంట్లోనే చారు పోషీనా
ఆహ
కలిపి చేసిన
య
ఏ మాకు అట్లనే ఇష్టాం అని సాంబార్ లాగా అన్ని
ఉ
ఇంకా మీరు తిన్నారా
ఆ తిన్నాను
ఏం కర్రీ
మాది కూడా టమాటా పప్పు చేసిన
టమోటా పప్పు వేసిర
ఆ
ఆ ఇప్పుడు కూరగాయలు అవి ఇవి కూడా కొంచెం వర్షాలు వాడడం వల్ల రేట్లు కూడా రేట్లు బానే ఉన్నాయి
ఉ మళ్ళీ కూరగాయలు వెళ్ళే వరకు రేట్లు
ఆ ఏమన్నా పెట్టుకుంటురా ఇంటి దగ్గర చెట్లు మీరు
ఆ పెట్టుకుంటాం కొంచెం ప్లేస్ ఉంది
ఆ ఏమేం చెట్లు పెడతారు మీరా
ఆ ఇప్పుడైతే చిక్కుడు చెట్లు పెట్టు ఆ ఈరే చెప్పు. సొరకాయ వంకాయ చెట్లు ఉంటాయి ఎప్పటికి రెగ్యులరు.
ఆ.
ఏవిట్టి ఇప్పుడు పెట్టినమా వర్షాలు లేవు.
అదే ఈసారి వర్షాలు అసలు వ.
మదే నీళ్ళు పోసుకుంటు ఉంటాను.
ఉహు ఈ పాటికీ వర్షాలు. మాకు ఇంటి దగ్గర ఉంది బానే ప్లేస్ ఉంది మేము కూడా పెడతాం ఇంటి దగ్గర. బెండ చెట్లని కాకరయి కాకరయ అంటే మామూలుగా అవే మొలుస్తాయి.
అవే మురుస్తాయి అవు.
చిక్కుడు చెట్లు బీర చెట్లు.
అ.
అట్లాలుచంతాయ అని బెండ అని.
బెండై పెట్న అయితే మేము అయి పాపము. వర్షం లేదు ఏం లేదు అన్ని కింద పడిపోతన్నాయ్.
అవునా అదే ఇక్కడ వర్షం పడట్లేదు అసలు ఆ మధ్యల.
ఎ కొన్ని కొన్ని నీళ్ళు వస్తున్నాం ప్రతి చెట్టు కొన్ని కొ.
పది రోజుల కిందనేమో పడ్డది వర్షం ఇప్పుడు పది రోజులు ఐదుది వర్షం పడక.
మేం డజర్ పెట్టుకొని ఇంక ఇంక్రీజ్ గా ఉంది.
ఉ ఎండాకాలం లెక్కలనే అనిపిస్తాంది వర్షాకాలం లెక్కలు అనిపిత్తలేదు.
అవును.
ఉ ఇంకా.
ఇంకా ఏం చేస్తుంటారు కళీ టయంలో.
ఖాళీ టైలు ఏం లేదు నేను మేము వ్యవసాయమే చేస్తాం.
ఆ.
ఎప్పుడు ఏదో ఒక పని ఉంటేనే ఉంటది.
ఉ మీరు కూడా వెళ్తార.
ఆ.
ఏమో ఏం పెడతారు మీరు సాయం మరిను పత్.
పత్తి పెడతాం వరి పత్తి పెట్టినాము ఆల్రెడీ పెడితే అదే అవి. కొన్ని మొలసినాయి కొన్ని మలువలేదు మళ్ళీ కొన్ని.
మ.
ఈయన కాడ ములువని కడ పెడితే అసలు వర్షాలు పడట్లేదు అట్లనే ఉన్నది.
హ.
వర్షం పడితే బాగుడు ఆ మధ్యలో విత్తనాలు పెట్టినప్పు ఒక రెండు మూడు రోజులేమో పడ్డది.
ఉ అవును
అంతే మళ్ళీ ఇప్పుడు అసలు వర్షమే పడట్లేదు.
మరి ఎట్లా అది వర్షం పడకపోతే అయ్యి ఇగ.
అవి మొలకెత్తివిఇగ పెట్టినయి వేస్ట్ అయితాయి కాయ మూలవని జాడ.
మనుషుల జాగలో ఏం కాదు కదా.
ఏ మలసిన ఏం కాదు అవి కూడా ఇ బాగా ఎండ కొడితే అల్లిపోయినట్టు అయితన్నయి.
ఉ సరే అట్లా అయిపో.
ఎండకు తట్కుంటలేవు పత్తికి. కొంచెం కొంచెం వర్షం పడితే మంచిగా ఉంటయి.
ఆ అదే బాగ పడ్డా గని
వేస్ట్ అయితది కొంచం చెట్లి పై, ఉమ్ కొంచెం కొంచెం పడితేనే మంచిగా ఉంటయి.
ఉమ్
ఇయ అందుకనే ఇగ ఈ పొలం అంటే ఎండ కొడుతాంది కాబట్టి బావు నీళ్ళు వెళ్తలే మాకు బోర్ బాయ్.
ఉమ్ బోర్బాయ? ఉమ్ ఉ
కొంచెం వర్షాలు పడుతున్నయి కదా బాయిలకు వాటర్ అస్తయి.
అవును లేకపోతే వాటికి ఎట్ల అస్తయి కదా.
ఆ రావు, అందుకే పనులు లేక ఇట్ల కళీగుండుడు ఐతాంది. వర్షం పడితేనే మనం ఏదన్నా పని చేసుకోగలుగుతాం.
అవును
నీళ్లు ఉంటేనే మనం అన్ని రకాల పని చేయగలుగుతం. మనకు గుడ వీల్లేదు. ఇక్కడ నీళ్లేలేంది మనం ఏం పని చేస్తాం, ఏం పంట ఏస్తాం?
ఏం చేయను
అదే దానికోసమే చూస్తాన్న, వర్షం ఈ రోజు పడుతదా, రేపు పడుతదా అని చూస్తాన్న.
ఏమో ఈ రోజ అయితే మా సైడు, మా పొద్దున మబ్బు మబ్బే ఉంది. మరి? ఆ చీ తిన్నయ్ వస్తున్నయా ఏంది అనుకున్నా, కానీ ఎక్కడ ఓ ఎండనే ఉన్నది.
మళ్ళీ ఎండనే వస్తాంది.
ఉమ్
ఏమో వర్షం వస్తది కావచ్చు అని రోజు మబ్బుని చూసిడే ఐతాంది.
ఆ అవును
ఆ రోజు నైట్ నైట్ అన్న వస్తదా ఏంది, పొద్దున్న దాకంటే ఎండ కొడు
పొద్దునే అక్క ఉంటే రాకపోనీ గనీ, నైట్ అంతా అయినాకలా రావాలే.
ఆ అదే రావట్లేదు.
ఏమో ఈ సంవత్సరం వర్షాలు ఇవ్వనంటుర్రు కదా
అవి తక్కువ కొడితై అని అన్నరు ఆల్రెడీ ఒక నెల నెలా ఐతుంది వర్షం పడే టైం దాటింది.
దాటింది ఈ నెల ఫుల్లు పడాలే కదా.
ఈ నెల అసలు కాలీ ఉండకుండా వాడాల్సి
కాలి కుండకుండ అది జూలై, ఆగస్టు ఫుల్లు వర్షాలు ఉంటయ్
ఉమ్ ఆల్రెడీ ఈ జూలై మధ్యలో ఒక సగం రానే అచ్చింది.
అవును పడితే ఇగ ఆగస్టులో పడాలి.
ఉమ్ అదేగని ఏమో ఇగ పడేటట్లేవు వర్షాలు. ఆ రైతులకు ఇబ్బందే ఉంది.
ఇబ్బందే ఉంది
వర్షం పడితేనే కదా రైతులు ఏదో పని చేసుకోగలుగుతరు.
ఆవును
వరషాల పాడ ఇప్పుడయమ వాడయి లాస్ట్ కి ఏమో మనకు పంట చేతికచ్చే టైంలోవర్షాలు పడుతయి రైతుకి ఇట్లా నష్టమే జరుగుతుది అట్లా నష్టమే జరుగుతుది రైతుకు
ఆ
పస్తున్నాయి వాడ పోతిప్పుడు పంటలు ఎటు వేస్తే అట్లా నష్టమే కదా రైతుకు
నష్టమే
మళ్ళా మనకు పంట చేతికి వచ్చే టైంలో అప్పుడు వర్షాలు పడతాయి అవి అవి ఎందుకు పనికి రావు కాదా అప్పుడు
అవును మళ్ళా పత్తి అయే టైంలా వర్షం పడితే కదా అది వేస్ట్ ఖరాబ్ అయితది అవును
సంవత్సరం అయితే పత్తి మొ ఇట్లా వే వేరే టైమ్లా వేర టైంలో ఫుల్ వర్షం పడ్డది అది వర్షా కి నాని పత్తిట్ల తీయ రాలేదు
అవును తీయరాదు మరి ఎండీ తేనె కదా తీయత్
ఆ అదే వర్షం పడి పడి గిల్లా అనేది నానింది
నానంది
నాని ఇగ తీయచ్చు లేదు కూలీలు ఎక్కువ అయ్యరు
మరి ఏమైంది మరి అట్లా తీయరాకపోతే అది మా పత్తి వేస్టేనా
అదే ఇగ ఇక్కడ పది మంది దిసేది ఇరవై మంది అయ్యరు
ఆ
అట్లా రైతుకు నష్టమే కదా
నష్టమే
అదే విధంగా జరుగుతుంది అదే అప్పుడు వర్షం పడాల్సిన అవసరం ఏముంది పత్తికి
అవును
అట్లా చాలా ఇబ్బంది అయింది పనులు దొరకాక
ఉం
ఆ పత్తి రాక రైతుకు బాగా నష్టం జరిగింది
ఉం
రైతు పండి ఇచ్చినా కూడా చేతికి వచ్చే టైంలో కూడా నష్టమే జరుగుతుంది
ఉం
ఈగ అందుకే ఇప్పుడేమో వర్షాలు పడట్లేదు పడే టైం లో పడయి
హ
అదే అండి అదే వర్షం కోసం చూస్తున్నాం
అందరు అదే చూస్తారు
సరే అండి మరి బాయ్
సరే